పనుల కసువులు ఊడుస్తది, మాపేస్తుది. బోకులు గడుగుతుది అన్ని పనులు చేస్తది. కానీ మా అమ్మ ఒకసారి ఏం చేసిందంటే టెస్ట్ చేయడానికి మా అమ్మ కావాలని కాఫీ కిందేసింది.
మ్మ్
ఒక రెండు చుక్కలు పడేలాగా.
హ్మ్
మా అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతుది. మాక్క ఆఫీస్కి వెళ్ళిపోతుది. మా తాతమో ఆ రూమ్ లో ఉంటాడు. ఏమి ఇంత చెక్ చెయ్యడు మా అమ్మ రెండు రోజులు చూస్తా అంది, చూస్తాంది మాపేస్తుందా లేదా అని కాఫీ మరక ఆడే ఉంది. లేదు మా అమ్మమ్మ మామ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా అమ్మమ్ అంటే కడపలో రెండు ఇళ్ళులు ఉన్నాయి. ఆ మేమందరం ఒక చోట ఉంటాము. అమ్మమ్మ మా అమ్మ ఒక చోట ఉంటారు అమ్మమ్మ కూడా ఇంకా ఏ చెప్పింది కాబట్టి ఆ తాతకి అన్ని చేస్తా ఉండాలంటే అవ్వదని చెప్పి.
హ్మ్
ఇంకా తాతని కూడా తీసుకొచ్చేసినా. మ్మ్ తాతని ఇడికి తీసుకొచ్చినాం మా అమ్మమ్మ రోజు
అలా సపరేట్ చేయొచ్చా ఈ ఏజ్ లో. అ వాళ్ళు సే బాగుండేది ఏ ఏజ్ లో తెలుసా ఇప్పుడు ఉండే ఏజు తర్వాత మన ఏజు మనం మిడిల్ లో ఉండేది అంటే చెప్తున్నా నార్మల్గా తర్వాత పనులు వర్కులు ఉంటాయి. అందుకే మీరు దగ్గర పెట్టాలి వాళ్ళని.
అట్లేం లేదు మా తాత ఏమో ఒక చోట మా తాత కాలు బాగుండదు. ఆ అందుకు మా తాత రూమ్ లో ఉంట అమ్మమ్మ పరిగెడుతుంది చూడు. ఫ్రెండ్స్ ఇంటి అంటు మా అమ్మమ్మ కు ఉన్నని ఫ్రెండ్స్ ఎవరు ఉండరు లో
సేమ్ మా అమ్మమ్మ కు అంతే ఎంత తిరుగుతునే ఉంటుంది. ట్రిప్లు కయితే
ఇప్పుడు కూడా ఆమె బెంగళూరుకి రావాలని చూస్తాంది. అమ్మమ్మా నువ్వు గమ్మున కూర్చొ అమ్మమ్మ నీ రెండు రోజులు రెస్ట్ ఉంటది కదంటే లేదు నాకేం ద ఉత్తగుండా నేను బెంగళూరుకి వస్తాన అంటది ఒక్క నిమిషం ఉండదు. మా తాత ఏం ఫీల్ అవుతాడే అంటే చూడు నన్ను ఒకటే వదిలేసి వెళ్ళిపోతుంది అని. అట్లా ఎందుకు అనిపించడం అని చెప్పి ప్పి మా
మీ తాత పోసేసినెస్ లేదు జలస్ లేదు. అది లేదు ఇది లేదు అదంతా ఉంది. అట్టే చేస్తాది ఇలా
ఎందుకు లేదు పొసల్సి అదే కదా నన్ను చూసుకోవడం లేదు నన్ను మంచిగా చూసుకోవడం లేదు ఆ పాటకి పట్టించుకోవడం లేదు అని అనే
ఓ తాత తాత గారు
ముసలాడే కానీ మహాను బావుడు అన్నట్టు అట్లా మా ఇంట్లో ఒొక్కొరక టైపు ఆ అంతే అదే మొన్న మా మమ్మీ మొ రోజు మా పని మనిషి చూసి నాకు కంప్లైంట్ ఇస్తా ఉంటది థైరాయిడ్ వచ్చిందంట వాళ్ళ వాళ్ళ బాబుకి దానికి పోవాలంట అయిన కూడా నేను డబ్బులు ఇయ్వాలంట అని చెప్తే మా అమ్మ ఏం అనింది అంటే ఇట్లా లేదు నువ్ పనికి రాకపోతే నేను డబ్బులు ఇయేను మ మీ కొడుక్కి త థైరాయిడ్ తగ్గిపోయే వారుకు కూడా తీస్ కో కానీ నేను పని చేయనందుకు నేను ఇవ్వను అని చెప్ప లేదు లేమ్మా వస్తుందిలే థైరాయిడ్ ఏం ఉందులే మనబ చూసుకుంటారాని అనిందంట మా అమ్మాయి షాకు
అయినా పని చేయకుండా డబ్బులు ఇవ్వంట అదేంట
ఆ కానీ చాలా సార్లు ఇస్తది మా అమ్మ అంటే మా అమ్మకు మెంటల్ అసలు అందరిని నమ్మి నమ్మి నమ్మి నమ్మి ఎలా చేసుకుంటారు ఇంక మా అమ్మ ఉంటందిా పొద్దున్న నుంచి పొద్దున్ పోతుది ఎయిట్ కి మళ్ళా సాయంత్రం ఐదుకి వస్తుంది మళ్ళా ఆ మా తాత పాటలు పెట్టుకోని హేమ మా మీద ఏ ప్రధాని అడరు చేసి దాంట్లోలో ఉంటే మా పనిమళ ఎప్పుడు చూస్తాడు
వాకింగ్ కేం చే వెళ్ళడ మీ తమ్మ
లేద ఆయన నడ నడచకుండానే అట్లా కాళ్లు బాగుండ
ఊకె కూర్చోని ఉండేది ఎంతేనా
కూర్చుంటాడు కుర్చోని కూడా ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు పడుకొని ఉంటాడు పడుకొని ఆ ఫోన్ ఇ పెట్టుొని దికుతా బాగుంటాడు సాయంత్రం అయిందంటే ఆ వైఫై సాయంత్రం అయిందంటే ఇంకా ఒక ప్లేస్ ఉండేది వీళ్ళ ముస్లిళ్ళందరికీ
హ అందరికి ఉంటుంది ఎక్కడ లేని విషాలంతా ఇప్పుడికి వస్తాయో అవును వాళ్ళు లేర్చిపోయారు వీళ్ళు లేర్చిపోయారు
జెండా చెట్టు అంటారు జెండా చెట్టు అంటే దాదాపు చెట్ టుకి జెండాలన్నీ కట్టుకుంటారనమాట ఆ అక్కడి పోయి మాట్లాడతారు చూడు ఇంక ఏ టైంకి వస్తారు కూడా తెలీయదు అ అబ్బాయి అయితే
అ
రోజు అన్నం పెట్టి ఒకరోోజు లేట్ అయిింద నుకో నన్ను ఇంట్లో ఎవరు చూసుకోవడంంలో నాకు అన్నమే బెటర్ అ ఇంకా అనాథ స్రమానికి వెళ్ళిపోతాడ్ అంటాడు మా అమ్మక్ కోప మోచ్చి పోదులే పోదు అంట తాతక్ చాాల కోపం ముక్కుపయి న కాదు మా అమ్మ వాళ్ళ డాడీ కిచ్చీ ఆ మ మమ్మీ డాడీ మా మమ్ీ వాళ్ళ డాడీ ఎప్పుడైనా అన్నం తక్కువ అయింది లేట్ అయింది అనుకో ఒక వన్ అవర్ అట్లా నేను ఎవ్వరు మంచిగ చూసుకోవడం లేదు అదే నన్ను ఒళ్ళే జోల్ ఏం అంటాడు సరే వేస్తాలే మమ్మగ రోజు సీరియస్ తీసుకొని సరే ఏస్తాలె రేపడిగా పోదామని మళ్ళా కూర్చొని ఏడుస్ స్తాన్నాడు. అయ్యో దేవుడ ఎందుకు ఎందుకేడ్చడం మరి
హు హు
ఇప్పుడు మళ్ళా కొత్తిళ్లు కట్టుకున్నారు ఇద్దరు అక్కడికి షిఫ్ట్ అవ్వాలని ఉన్నారు ఎన్ని రోజులుమో ను్ చూసుకుంటావు మా తాత మా అమ్మమ్మ
ఉహు
ఏన్ని రోజులు నువ్వని చూసుకుంటావు మళ్ళ పిల్లలకి పెళ్ళలి కావాలి కదా మేము ఇట్ల ఇంటి ఉంటే వేరేలాగ అనుకుంటారు మేము పోతాంలే అని చెప్పి టి ఇల్లు కట్టించుకున్నారు
మీ అక్కక్ చూస్తున్నారు మ్యాచింగ్స్
ఉ చూస్తున్నాం ఏమో మా అమ్మ అయితే నాకెందుకు
ఏటోంది
ఏయ్ ఏ రే
అంటే నీ కూర్ చూసుకోవచ్చుగ ఇప్పుడు ఇప్పుడు ఇంకా వెదికితే అప్పుడు మంచి వాళ్ళు దొర్కొచ్చ
అ దానికి చాలా టైమ్ ఉంది లే చాల్ చాల్ చాల్ చాల్ చాలె చాల్ చాల్ ఏమో మా మమ్మీ అన్ని పూజలు చేస్తాం ఉమ్ తిన్నా లి పూజలు పూజలు పెళ్ళి కావళ్ త్వరగా
ఎవురికి
మాక్కకి
అది పూజలు చేస్తున్నారు అబ్బాయిని బ
అబ్బాయిని వెతుకుతున్నాము. ఆ అట్లా అని చెప్పి మా మమ్మీ అందరరు యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ మా మమ్మీకి నచ్చట్లే మా అక్కకిగుదాగాదు మా మమ్మీ కి నచట్ల ఇంటి వరకు అన్ని బాగున్నాయి బాగున్నాయి అనుకుంటది మళ్ళా ఇంకొంచెం హ హైరేంజ్ మళ్ళా ఇంకొంచెం హైరేంజ్ కొంచం హై రేజ్ క అనుకుంటా ఉంటే ఇంకా సాటిస్ఫాక్షన్లేకుంటా ఉ అంట అందరి ఎతుకాల ఎతుకాలని అనిపిస్తుంది కదా.
హ్మ్
ఇంకా దొరుతుంది ఏమోలె ఇకా దొరుకుందమ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది మా మమ్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసిసిపంపించాలా కాదు వస్తే మంచోళ్ళకే క ఇచ్చి ఇవ్వాల ఎంత లేటునపర్లేదు పర్లేదు అన్నట్టు ఆ టైపు
హ్మ్ మా అమ్మమ్మ అయితే
హ
లాస్ట్ టైం పోలీస్ సంబంధం తీసుకొ చింది అదేమో ఆమె పోలీస్ అంటే అదేమి ఇష్టమో ఏంటో మా నాన్న తిట్టి తిట్టి పెట్టాడు ఇంకా ఏజ ఎంత అది ఎంత ఇది ఎంత
ఏంది నీకా
ఎప్పుడు ఇది వన్ ఇయర్ బ్యాక్
వామ్ము ఇరవై పంతొమ్మిది ఉంటాయా నీకు ఇరవైఆ
నైన్టీన్
నైన్టీన్ ఇయర్స్ కి చేసి చూసిందంటే ఏమన్నాడు మీ డాడీ
అదే లాస్ట్ ఇంకా ఆమె ఫొటోస్ తీసుకో ఎన్ని ఫోటోలు ఎత్తుకొని వచ్చేసింది తెలుసా!? డాక్టర్ అంట వాడ ఎవడో షాప్స్ ఉన్నాయంట ఎక్కువ ఎవరెవరో
అమ్మా అయితే నీకు ఎతుకోవాల్సిన అవరం లేదు మీ అమ్మమ్మ ఒక పాట చెప్
అయినా చెప్తే చాలు చేసేస్తుంది ఇప్పుడు రేపే చేసేస్తు ఆమె క్ చూ షాపింగ్స్ అంటే ఎక్కువ ఇష్టం రా చీరలు నగలు ఇలాంటివన్న ఎక్కువ ఇష్టమ్ ఆమెకి దానికోసం పెళ్లి చేసుకోండా అ అవుతుందా
మా ఇంట్లో అయితే పాత సామాన్లు ఇత్తడి బిందులు మా అమ్మమ్మ అన్ని కొంటుందోతెల్సా ఇప్పుడు మేం కటింగ్ షాప్ కి వెళ్ళామంటే ఆ కటింగ్ షాప్ లో కి పడినొ బొ చంతా తీసుకొచ్చేసేయండి అడగాని మిస్ చేశానంటే మీకు మంచిగా ఉని వార్నింగ్ ఇస్తుంది. అదంతా తీసుకోనీ పోతే ఒక స్టీల్ సామాన్
అమ్మ కూడా తిడుతుందిరా అది కూడా వాళ్ళకే ఇచ్చి డబ్బులు కూడా నువ్వేస్తాహని
ఉమ్మ్ అది తీసుకొచ్చి సి స్టీల్ మాల్ తీసుకొ ఇది నీ పెళ్ళికి ఇది దీనికి రెండు ఇత్తడి బిందలు ఉండయి నీకు చిన్నది నీకు పెద్దది అని చెప్పి ఇప్పుడే పంచెస్తది చేేస్తుది.
అదదేనికి
అంటే ఇంకా ఏంది ఈ ఇక్కడ పెళ్ళికి పెళ్ళన తర్వాత వెళ్ళేటప్పుడు
ఓ సామలు కొను కొనుకుంటుందా
ఆ సామాన్లు కొన్ని ఇత్తడి ఉ ఉంటాయి కదాకొని వాల్యూ ఎక్కువ ఉంది
నేను ఎంటకలతో ఏమమ్మ కొనుక్కుంటారు బాగా పెట్టుకుంటార
ఉమ్ కొనుక్కుంటారు అసలు ఏమండి తెలుసా నిజంగానే ఆ బెంట తీసుకొని ఎంతో వేల్ కమ్ముతారంట కానీ మనకేమో వంద రూపాయలు రెండు వందలు బోకులిస్తారంట చాలా వాల్యూ అంటారా హెయిర్ కి
అయినా వాళ్ళు ఒక్కొక్కసారి మోసం చేసేస్తారు మా అమ్మమ్మ ఎంత మోసపోతుందో ఇటు పక్క ఏమో పెట్ట పట్టేస్తారు వెయిట్ రావాలని
ఉమ్మ్ అసలు అయితే మొన్న ఒక వీడియో చూసాను రా ఇన్స్టాగ్రామ్ లో ఆమె చూ హ హేర్ ఇలా చుడుతా చుతా చుతా చుడతానే కొంచెం హేర్ కిందికి చే ంది చిర లోపలికేసుకుంటుంది మేమైతే షాక్ అప్పులా అప్పుల వీడియో ఇస్తుంది కాబట్టి అది దొరికింది వీడియో లో
లేకపోయింటే ఏమి అడిగే అడిగేకి ఉండదు అక్క
లేదు పోయి అడిగిన తర్వాత కూడా ఏమని చెప్పిందాని తెలుసా ఆహా నీ డబ్బులు ఇంతని చెప్పే లోపల నీకు ఆశ వచ్చిందా అందుకు నేను మోసంచేస్తాను అని నా మీదే రెడివర్స్ చేస్తావా అని చెప్పి వీడియో ఉన్నా కూడా మాట్లాడుతుందంట గట్లాంటోళ్ళతో ఏం మాట్లాడుతాం
మా ఇంటి దగ్గరికి వస్తారా తర్వాత అడిగేది కాకుండా భోజనం పెట్టు ఆ పౌడర్ ఇవ్వు ఈ పౌడర్ ఇవ్వు
పౌడర్ ఆహ్ ఎం పౌడరు ఆహా బ ఆశ ఎందుకు బియ్యం పిండి ఇవ్వు లేకపోతే ఏంది చపాతి పిండి బ
ఇంటే కొంచెం ఇవ్వు బాటిల్ ఇవ్వు వాటర్ ఇవ్వు ఎంత అడుగుతారుో తెలుసా
అమ్మా మళ్ళా మళ్ళా మనకే మోసాలు
హమ్మ్
నమ్మలేం రా ఈ ఏజ్ లో ఈ దాంట్లో ఎవరిని మా అమ్మ అంటుంది తెలుసా అసలు అడుకునే వాళ్ళని కూడా నమ్మ వద్దు వాళ్ళకి చేయి కాలు బాాలలేనంత వరకు నువ్వు డబ్బులు కూడా ఇయ్యద్దు సగం మంది ఈడ పనులు చేసుకొని అయ్యో అని చెప్తుంది అనమాట మేము మొన్న ఒకసారి పార్క్ వెళ్తే అక్కడయి ఇట్లా కొంతమంది బాగా బంగారు కమ్మలు ఉన్నాయి పిల్లలకి వెండి మొలతాడేసి అన్ని వేసింది కానీ అడుకోవడానికి వచ్చింది అదే పార్క్ దగ్గర ముసలోలు రా వాళ్ళు శరబత్ అంటే సగం షరబత్ కిందే పోతుంది వనికే వణుకుడికి అట్లటి టోళ్లు కూడా పని చేసుకోని డబ్బులు తీసు కుంటంటే ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఇట్లా
ఏమో నొప్పి లేకపోతే ఊరికే టైంపాస్ కి వచ్చి స్ట్రక్ అయిండో
కానీ వాళ్ళకే రా ఎక్కువ కలెక్షను మనకు ఇచ్చే పాకెట్ మనీలో సగం కూడా ఉండదు
ఇది నిజమేలే
రూపాయి రూపాయి కూడా ఎంతో చేసుకుంటారు
ఇప్పుడుప్పుడు ఎంత వాల్యూనో వాళ్ళకి ఏమైనా తినేనికి ఏమైనా చీప్గా ఇస్తే అస్సలు తీసుకోరు డబ్బులే ఇవ్వాలి వాళ్ళకి అది నోటే ఇవ్వాలి
పిల్లలు అడుగుతే నేను చాలాసార్లు రా ఇడ్లీ కోనిపిస్తారా అన ఒద్దు పైసా ఇవ్వక్క చికెన్ బిర్యానీ ఇవ్వక్క అమ్మా ఒకసారి చికెన్ బిర్యానీ అడిగింది చూడు అదే షాక్ ఏంది పిల్లా ఎవరైనా అన్నం పెట్టిచ్చు చాలు అంటారు కదా చికెన్ బిర్యానీ పెట్ బిక్షనఅడుగుతంది ఏంది ఈ పిల్ల అనుకున్న
ఇచ్చావా
లేదు తి నీకు ఆకలైతుంది కదా ఇడ్లీ తిను అని బిర్యానీనే ఎందుకు నీకు అని అడిగితే లేదక్క ఒకసారి ఏమైందంటే చర్చీట్లోరా చర్చ్షీట్ లో ఐస్క్రీమ్ వింటన్నామ్ము ఆ చర్చ్ీట్ లో ఇల్ అందర్ ఆ అడుక్కున్న వాళ్ళందరూ తెలుగోళ్లే
ఉమ్మ్
జరిగింది సరే అని ఉట్లు ఉన్నామా ఆ ఆ వచ్చింది అక్కయి అక్క అక్క అక్క అన్నం ఇంకా ఇది అంటే ఆ డబ్బులు లేదు అన్నాడు నిఖిలో డబ్బులు లేదంటే ఐస్ ఈ మాత్రం డబ్బులు వచ్చిందా అనేసి పోయిందిరా
ఓహోహో నువ్ అడగాల్సింది నీకు ఎందుకు అది తీదేని
ఆ నా అసలు అపులా ఎప్పుడు అనిది కూడా ఇనిపియలేదు నాకు ఓ ఆ మాట అనేసి వెళ్లిపోయింది దాని తర్వాత వీడు వచ్చి చెప్తున్నాడు నాకు రైసుథింగ్ బదులు డబ్బులు ఇచ్చిన అని చెప్పేసి సరిపోయింది ఆ పిల్లా అని చూడు ఎంత కు పో పో య కొంచెం జాలిపడి ఇచ్చేనంటే ఆ మాటలు
మారిపోతున్నారు అందరూ
ఉ సరేరా కాల్ కట్ జేసేనా
హ హ సరే
ఆ